హు చెప్పు
ఈసారి సాటర్డే తిరుపతి తిరుపతికి ఎల్తా
తిరూగుల
ఆహా తిరుపతికి
తిరుపతినే డబ్బులు లేవంటివి
జోగి వేరే వాళ్ళతో అడుగుతాలే మళ్ళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దాము కూపన్స్ ఉన్నాయా,
హు
ఫ్రెండ్స్ కు అంచనా నీలా ఇచ్చింది ఇసారి ఒక జీన్స్ కొనాలని ఉన్నామే జీన్స్ అబ్బా నా బతుకు అది దొరకనేే దోరకట్లే
కొను జూడియోలో లేవా
కదా జూడియాలో ఉండ కానీ నాకు అవన్నీ సరిపోలే నేను ఎన్ని ఎన్ని చేసానో నాగశ్రీ అట్లా వాళ్ళకే వెళ్తున్నాయి నాకెందుకు అవట్లే నాకంటే పొట్టిగా ఉన్న వాళ్లకె అవుతున్నా,
నాకు ఎందుకో ఈ మధ్య ఎవరితో మాట్లాడాలన్నా నచ్చట్లే లేదంటే ఉండాలనిపిస్తోంది
నా కూడా అంతలె
నువ్వు మాట్లాడుతున్నావ్ ఓకే నాకు ఎవరితో మాట్లాడాలని లేదు
నాంత బాగా మాట్లాడిస్తే నేను ఇంత బాగా మాట్లా నాకు జోగి చెప్తాడు ఎప్పుడు ఎప్పుడు ఒకరితోనే ఉండాలని ఉండకు మళ్ళీ, బాధపడతావు అందుకే ఇప్పుడు కూడా కా క్లాస్ అందరినీ మాట్లాడతా ఒకటి కాదు
హు
రేప ఏం అసైన్మెంట్లు మళ్ళీ నేను జోగి అసైన్మెంట్లు రాయాలి, ఆ మనీషి ఇస్తే అన్ని ఒకేసారి ఇస్తాడు లేకపోతే వద్దులే నీవి రాయి అంటాడు,
హు
ఈరోజు ఏమయింది తెలుసా మౌనిక హు జోగి ఆ క్యారీ లో అన్నం ఈవినింగ్ తింటాని చెప్పాడు కదా నేను మళ్ళీ ఆ ఈవినింగ్ అది పెట్టిస్త సరేనా లేదనాకు బాక్స్ లో ఉన్నది తిన్న బుద్ధది కాదు అని తెచ్చాడు మౌనిక నాకు ఎంత కోపం వచ్చిది తె కుక్కకి వేసేస జోగి ముందేరే ఆ నీకు అంత కొవ్వు అని మళ్ళీ నన్నే తిట్టినాడు ఏమో తేలేదు ఆడపాడేసి వచ్చేశా
అన్నమెందుకు సర్లే అద అన్న తిినంటందిలే
పడేసం తర్వాత అనిపించింది నేనె తినింటె పోయదేని నేను ఈసారి జోగికి అసలు మధ్యాహ్నం అన్నమే చేయని ఏమన్నా చేసుకుని
అప్పుడొచ్చి అడుగుతాడులే
అడుగునేలే అప్పుడు చెప్తా
అట్లా అనుకుంటాం కానీ అట్లా చేయలేరు
లేదు ఇప్పుడు స గట్టిగా చెప్పేచ్చినయి సార్ మధ్యాహ్నం బాక్సే చేయనివు నీకని
ఉ మరేం తింటావ్ రోజు మధ్యానం
ఎమో గాలే ఫ్రెంచ్ తింటారంట కోవ్వు ఇంకా లావ అవ్వాలంటే ఎట్ల అవుతారు చెప్పు పెట్టిన తినకపోతే ఇంక నేను ఏం చేసేది అంత కొవ్వు బట్టిన మనిషిమళ్లీ లావు అవ లావు అవ్వాలి లావు అవ్వాలి
హు
ననువ్వు రీల్స్ చెయ్యొచ్చు కదా మౌనిక
నేనే ఎందుకు చేస్తానే రీల్స్ ఇట్లో మేట్టట్లేలేక
ఫేమస్ ఆవు వల్ల నాకు రావు మౌనిక చేద్దామన్న ఎక్స్ప్రెషన్ రాదే
నా గూడ రావు మేం చేద్దాం మనకు అవన్నీ సెట్ కాదు వదిలేసేయ్
ఎందుకు కాదు అహ క నిజమే మౌనిక ఆ ఊర్లో చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు తెలుసా అక్క నీ ఇన్స్టా ఐడి నీ ఇన్స్టా ఐడి వాళ్ళు తెలిసినంత మాత్రం కూడా నాకు తెలుసు తెలుసా ఇన్స్టాలో మేరి అక్క నీ దాంట్లో ఇంట్లో అక్క నేను డ్యాన్స్ చేస్తే ఇంతలో నా రింగియక్క అంటే నాకు చూపిస్తఅని అత్తది సైట్లో ఓపెన్ చేయి ఇట్ల ఓపెన్ చేయి అని
బ్బా సిగ్గులే
నే ఎప్పుడన్నా చేసుంటే కద నాకు తెలుస్తుంది
ఏ నేను నాకు ఒకప్పుడు ఇంటర్ లో ఒక అకౌంట్ ఉండే నేను ఒ ఒక వీడియోనే చేసిన అంతే ఏం చేయలేదు ఇన్స్ట్రానే
ఈ ఇంత నెగ్లెట్ చేసా మిస్ ఆ వీడియోలన్నీ పోయినయి మిస్ కావ్
ఉన్నయి కాదు అప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల మానేసినం మొత్తం డిలీట్ చేసుండే మళ్ళా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకో ఈ మ్యూజిక్ మాత్రమే పెట్టడము ఎన్ని లైక్స్ ఒచ్చయి ఎన్ని షేర్స్ ఒచ్చయి తెలుసా దానికైతే బాగ్ పోయింది కానీ ఆ అకౌంట్ కూడా పర్మనెంట్ గా డిలీట్ చేసేసా
ఎందుక
ఏం కొవ్వు నాకు తిక్కే నాకు ఒకో రోజు ఒకో మూడు ఉంటుంది ఆ మూడు
మనకి ఏ మనకి దేంట్లో అదృ ష్టం ముందే మనకు తెలియదు కదా అన్ని ట్రై చెయాలి ఒకవేళ మనం ఒక రోజుకె ఫేమస్ అయిపోయామనకో ఆయమ్మ మమ్మి ఇంకా అట్లే కదా ఫేమస్ అయిండేది యాదాపురి శేశ్
అయినా ఇంత లావు అయింది ఇప్పుడు
మే మ్ వాళ్ ఈ డబ్బులు ఓస్తాయి కదా ఏదో ఒకటి చేసుకుని ఉంటారు మా అత్త కూతురుంది అయ చిన్నప్పుడుఎంత సన్నగుందో లావయ దానికి ఇంజక్షన్ వేసినారా ఇప్పుడు ఎంత బొద్దుగుందో తెలుసా
అట్లంత అయితే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి
ఆ అది ఉన్నట్టుండి లావ్ అయిపోతం అది ఎక్కువ లావ్ అయిపోతం
ఉమ్ లావుగా ఉంటే బాడీకి ప్రాబ్లం
ఆ నొప్పులు ఎక్కువొచ్చేస్తాయి కదనేే
వాళ్ళకి ఏదేదో ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అవన్నీ ఉంటాయి
థైరయిడ్ ఏంటి కొ వచ్చేది
వస్తుంది లావుకున్నళకి ఎక్కువ
ఆహ
అందుకే వాళ్ళకి టెస్ట్ చేయించుకోమంటారు అప్పుడు ఆ మెహర్ కి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పీరియడ్స్ కాలా ఆ పిల్లకు ముందే తెలుసు పీసిఓడి ఉందనేసి ఆ డాక్టర్ ఏం చెప్పింది టెస్ట్లు కొన రాసిచ్చింది స్కాన్ చేయించుకునరా ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించుకురా అంటే నాకు అప్పుడు వరకు తెలీదు థైరాయిడ్ అంటే తెలుసు అంతే అది అసలు ఏమవుతుంద అని తెలీదు అప్పుడు అడిగితే బాయ పెడతాండి ఏమి అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించినాను ఇంకా ఏమి రాలేదంటే అంటే ఏంది అని అడిగినా ఉన్నట్టుండి లావుగా అయిపోతారు
మీ థైరాయిడ్ అంటే ఏదో గొంతులో వస్తుంది. మే
అది కాదు ఉన్నట్ ఉండి లావు స న్న అయిపోతారు అందుకే కదా లావు ఉన్న వాళ్ళు అంటే బాగా డైటింగ్ చేయాలని ఇకా కూడా కాడని చెప్పింది కదా థైరాయిడ్ అవన్నీ ఉన్నాయి నాకు వు
మేడం కుందట్నా
ఇంట్లో చెప్పాలి కదా లేదా అవన్నీ
ఆహా కా ఓ
ఎన్నరు బుద్ధ
నీ వాయిస్ కట్ అవుతంది మౌనిక
రాలేదా వాయిసు
ఇప్పుడు వస్తంది లె
ఉమ్ ఫోన్ బుక్ మీద పెట్టినా కింద పెట్టినా
ఆహా మేడం ఏమంటే చెప్పినది, పిల్లలి ఇద్దరూ ఏదో చెప్పా, సీకా అనుకో ఏదో అంది ఆమే
సి సెక్షన్ చేసి తీసినారు కోసి తీస్తే హార్మోన్ బ్యాలెన్స్ వల్ల అలా అయిపోతారు అప్పుడే లావయి ప్పుడు అవన్నీ వచ్చినప్పటికి అవి తగ్గిందట
నార్మల్ డెలివరి నేనేమంట అమ్మి
సి సెక్షను నార్మల్ డెలివరీనే నార్మల్ డెలివరీ అయినా కూడా కట్ చేసి కుట్లేస్తారు
అదేం లేదాడా
కుట్లేస్తారు అది పొట్టపైన ఏయరు బేబీ వచ్చేదానికి హోల్ పెద్దది చేసారు కావాలంటే అడుగు
అవున
అవును
ఏమో తెలీదు నాకు
నాకు కూడా తెలీదు రామలక్ష్మి చెప్పింది. అప్పుడు ఊరిక వచ్చినప్పుడు లే లేకుండా కూర్చోకుండా అంది. నేను చెప్పిన ఆమెకు నార్మల్ డెలివరీ కదా అయ్యింది ఎందుకు ఇట్లున్నావంటే, అట్ల అంతా లేదు కుట్లా వేస్తారు కోసి అని చెప్తే మళ్ళీ నేను నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వస్
పో నప్పిదా
ఎందుకే ఇది మే, ప్రైవేట్ పార్టలో కోర్స్ కుట్లేస్తే నొప్పి రాదామే ఇంత సెన్సిటివ్ అసలు అయినా తప్పదు ఏమో మాట్లాడతాను నీ ఫ్రెండ్
నా తమ్ముడు కొత్త స్కూటీ తెచ్చినాడు ఇంకా వాన్నీ పట్టేకలా మన్నారు నాకే నువ్వేం జాగ్రత్తలు చెప్పమాకు మేము అన్నీ అట్లా తెలుసా, ఆ పక్కనలు తడగలేక మేము మేము టైలర్ మా అమ్మకి కుట్టేదొచ్చు తది నార్మల్ గా ఒకసారి మా అమ్మతో జాకెట్ లూజ్ అయింటే కుట్లేయించుకుందం అని పోతే అ యమ్మీ ఏమో ఇప్పుడు అయ్యలేదు అని చెప్పిందంట ఆవిడ మీద కోపంతో పదివేలు పెట్టి మిషన్ తీసినాం తెలుస్ ఆహా
హు
ఇంటి పై కూడా అంతే పక్కనలు తరగర అంటే టైం ఎందా
హ
అ